వినిపిస్తుందా
నన్ను వాయిస్
ఇగ స ఇగ క్లారిటీ
ఎలా ఉన్నారు అ నాకు ఓకే అండి మీరు ఎలా ఉన్నారు ఆ నేను బాగున్నానండి అవునా ఏం సంగతులు తిన్నారా
రా తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నానండి
ఓకే
అవును ఈమధ్య ఏం లేదు కదండి ఇప్పుడే టీ చేసుకున్నాను తాగుతూ ఉన్నా
ఓకే
మీరు
ఖాళీ అట్లా సమ్మర్ కదా టెర్రస్ పైకా నా బయట వద్దరెంజ నీ ఇట్లా టెరస్ పైకి వచ్చ
అవును సమ్మర్ సీజన్ కదా ఇప్పుడు సేల్స్ నడుస్తా ఉంటాయి కదా అన్ని షాపింగ్ మాల్స్లలో ఏమన్నా షాపింగ్ చేశారా
నార్మల్గా చాలా టెంపరేచర్ పైదనికి ఏ
సారీ వినపడట్లేదు
టెంపరేచర్ ఈ మధ్య ఎండలు బాగున్నాయి కదా అంతూ ఇంట్లోనే ఉంటున్న బయట వెలట్లే
అవునా
మీరు వెళ్ళారా షాపింగ్ కి
ఆ రీసెంట్గా నేను బై బయటికి ఏళ్ళలేదు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయి కదా మింత్రా జియో ఇంకా ఫ్లిప్ అంటే ఫ్లిప్కార్ట్ కాదులేండి కానీ నైకా ఐడియా ఉన్నాయా ఈ యాప్స్
నార్మల్ గా మీకు ట్రెడిషనల్ ఇస్ ష్టమా లేకపోతే వెస్ట్రన్ వేరా.
ఉ నాకు బేస్డ్ ఆన్ సుచువేషన్ రెండడు వేసుకుంటా.
లైక్ మోర్ ప్రిఫరెన్స్ ఎట్ ఉంటది లైక్ ట్రెడిషనల లేక్
అంట మళ్లీ సెట్ అప్
చాలా ప్రిఫరెన్స్ ట్ ఉంటది ట్రెడిషనల్ గా ఉంటద వెస్ట్రన్ వేర్ ఆ
ఎక్కువైతే ట్రెడిషనలే చాలా తక్కువ
కేట్ మీ ఫేవరెట్ కలర్.
బ్లూ
ఓన్లీ బ్లూ ఇంకేమన్న కలర్స్ లేవా
పింక్ బోత్ మీకు
నాకు మెరూన్ అండ్ స్కైబ్లు
ఓ నైస్ మెరూన్ లో వైన్ ఐడియా ఉందా
యా
అది ఎప్పుడనా వేసుకున్నారా మీరు
చాలా సార్లు
స్కింటోన్కి నాకు ఎక్కువ మెరూన్ సూట్ అవదు సో నేను ఎక్కువ మెరూన్ ప్రిఫర్ చేస్తాను ఏమన్నా ట్రెడిషనల్ కానీ వెస్ట్రన్వేర్ కానీ వేసుకోవాలనీ
ఓకే అంటే మీరు ఎలా కుట్టించుకొని ఏసుకుంటరా లేదంటే ఎక్కువ ఆ బయట పర్చేస్ చేసి ఏసుకుంటారా.
రెండు నార్మల్ ఆన్లైన్ షాపింగ్ చేస్తే మాక్సిమం కుట్టినవి ఎందుకంటే మ లైక్ మామమ్మీ టేలర్. తను ఎక్కువ కుడుతా ఉంటది
మీ మమ్మీ అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కుడతారా
ఆన్లైన్ ట్రెడిషనల్లో నో డ్రెస్ అండి లైక్ ఫ్రాక్స్ కానీ హాఫ్ సారీస్. ట్రెడిషనల్ వేర్ కుడుతది
ఓకే మీరు ఈ మెటీరియల్ అంతా ఎక్కడ పర్చేస్ చేస్తారు అంటే ఏవైనా తీసుకోవాలంటే డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేపిచ్చుకోవాలన్న లేకపోతే హాఫ్ శారీస్ లంగాఓనిలు కుట్టించుకోవాలన్న ఎక్కడికి వెళ్తారు
ఇగ షాపింగ్ మాల్స్ కి వెళ్తాం లేకపోతే బయట ఉంటాయి కదా మ్మ్ గోడౌన్
మ్మ్
దాంట్లో వెళ్ళి ఫాబ్రిక్ తీసుకొని ఇంటికి ఒచ్చేసి నాకు నచ్చిన మోడల్ మా మమ్మీ స్టిచ్ చేస్తా ఉంటది
అరే బో అమ్మా
మ్మ్
ఓహో అంటే మీ మమ్మీ సారీస్ కూడా స్టైల్స్ చేసిద్దా లైక్ అంటే ఇప్పుడు వన్ మినిట్ సారీస్ అని ఒచ్చినయి కదా
పెట్లేదు
ఓహో అంటే మిమందం కుడుతరా మీ మమ్మీ
ఎ లేదు బయట వాళ్ళయి కూడా కుడుతరు బట్ నార్మల్ బ్లౌజెస్ అండ్ హాఫ్ సారీస్ ఫ్రాక్స్ కుర్తాస్ లెహెంగాస్
ఓకే
మ్మ్ ఈ మధ్య ఏమన్నా ఫంక్షన్స్ అటెండ్ అయ్యావా ఫంక్షన్స్కి అటెండ్ అయినార
అక్చల్లగా మా బాబు ట్వంటీ ఫస్ట్ అయింది సో అదే నాకు పెద్ద ఫంక్షన్ నేను అటెండ్ అయింది
ఆ ఫంక్షన్ లో మీరు ఎట్లాంటి కాల్ ఎట్లుంది ఏ చారి పసది
యాక్చువల్ గా నేను శారీయే ప్రిఫర్ చేశాను మా మమ్మీ తీసుకొచ్చింది కళామందిర్
అదర్
వచ్చేసి నావి బ్లూ అండ్ మెరున్ సారీ బ్లూ అండ్ మెరున్ నావి సమ్ లైక్ కాఫీ కలర్ బార్డర్ వచ్చేసేసి కంప్లీట్ బ్లూ శారీ పట్టు మీరేమన్నా ఫంక్షన్స్ అటెండ్ అయ్యారా ఈ మధ్య
అలా లేదు ఇప్పుడు ఇంగ సమ్మర్ సీజన్ లో ఇప్పుడు మ్యారేజ్ ఉంటాయి కద ఇప్పుడు అటెండ్ అవ్వ వాళ్ళనేన్నా ఇంక మా ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళు మ్యారేజెస్ ఉన్నాయి
ఆహ అ మీరు వెస్ట్రన్ వేస్తారా ఎక్కువ
ఆ నాకున్నరయితు చాల
అవునా వెస్ట్రన్ లో ఏ టైప్స్ అంతే ఇష్టం
పాట్కుడుత
లైక్ అంటే మీరు షర్ట్స్, టీషర్ట్స్, క్రాప్ టాప్స్ ఇలాంటి అన్నీ వేస్తారా హలో
ఆ ఇగ రాబ్బే అద డి కాలేజ్ బగున్న
వినిపిస్తుందా మీకు హలో హలో మీకు అవన్నీ ఇష్టమేనా ఆ అ రోడ్ నంబర్ స స్ హలో హలో హలో అంటే మీరు క్రాప్ టాప్స్, జీన్స్, టీషర్ట్స్ అలాంటివి ఏమైనా ప్రిఫర్ చేస్తారా వేసుకోవడానికి అనేసి
ఆార్మ బే అ బై షాపింగ్ కాల్ కన్నా ఈ ఆ రెస్టారెంట్ కన్నా సహా ఓన్లీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కి ఒక ఏమన్నా ఫంక్షన్స్ కి ఐతే అంటనే పరిసంద ఉ ప మ ఫంలీ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటేనే ట్రెడిషన్ చెస్తా ఇగ ఫ్రెండ్స్తో బై కెళ్ళి వెస్ట్రన్ వేర్ టీ
ఓకే ఆ హ ఇంకా
ట్రే ట్రెడిషనల్ వేర్ ఇష్టమని చెప్పారు కదా మీరు అంటే కుర్తాస్ ఇష్టమా ఫ్రాక్స్ ఇష్టమా అనార్కలి డ్రెస్సెస్ టైప్ ఉంటాయి కదా
నాకు శారీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అంటే బాగా ఇష్టం
నికు బాగావుతు
సో నేను ఎక్కువ సారీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా
అ
హలో హలో
ఈ మధ్య త్రీ పీస్లు సెట్ అని ట్రేన్డ్ అవుతుంది కదా
ఏది ప్లాజో సెట్సా హా ట్రై చేసా బట్ నా నేను కొంచెం టాల్ ఉంటా కాబట్టి అంత బాగా సూట్ అవ్వలే కొన్ని అందులో కొన్ని మోడల్స్ సూట్ అవుతాయి అన్ని మోడల్స్ సూట్ అవ్వవు నాకు ఏవైతే కొంచెం స్ స్ట్రైట్ కట్ టాప్స్ కాకుంట కొంచెం కవ్ ఉంటాయి కదా అవయితే సూట్ అవుతాయి నీకు
చెప్పండి
సారీ
ఇది స మ బానే సెట్ ఐందండి త్రీ పీస్ సెట్
ఉ ఊమ్ మీరు హాఫ్ సారీస్ అంటే ట్రై చేసారా ఎప్పుడన్నా
ఆ చాలా
ఉహు మీ మమ్మీ
ఫ్రాక్స్ గానీ హాఫ సారీస్ కాగానీ మా మమ్మీ సారీస్ నీ కానీ మా మమ్మీ నాకు నచ్చిన మ కొన్ని సారీసుంటాయి కదా అవి తీసుకొని ఎంతస్తు మైజూ బట్ అంత
అవునా
మీ మీకు ఏ హాఫ్స అంటే మీ మమ్మీ కుట్టిన దాంట్లో ఏ హాఫ్సారీ బాగా బెస్ట్ అనిపిచింది
ఉ
మీము కొత్తగా ఇల్లు కట్టుకొని ఇలల్లోకి ఒచ్చేటపుడు మా మమ్మీ ఒక శారీ తీసుకుంది
ఊ
ఉ గోల్డ్ కాంబినేషన్ ఉంటది
అవునా
సో